హలో ఆ ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా మ్ తిన్నా నువ్వు తిన్నావా ఫోర్ థర్టీ హ
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే స్నానం చేద్దామని బయట వాటర్ పట్టుకుందామ అని అనుకుంటున్నా
ఓ మార్నింగ్ చేయలేదా
మార్నింగ్ చేయలేదు బద్దకం అయిపోయింది ఇప్పుడు ఈ మధ్య
ఇ సమ్మర్ కదా
ఔను
లో
హ్మ్
చేయాలి కదా టూ టైమ్స్ మార్నింగ్ టు ఈ నైట్ అంటే
అవును చెయ్యాలి ఇంకా ఈ రోజ ఏమి అంత ఎండ పెట్టలేదు ఇంక నిన్న అంతా సాలయిపోయింటే
ఏమో
హ్మ్
ఎందుకు
నిన్నంతా మాకు కాలేజ్ లో ఒక మామూలు ప్రోగ్రాం జరిగింది దాని బాగా డ్యాన్స్ అంతా ఏసీన్ ట్టే సాలే పోయింది ఉం నీకో ద డ్యాన్స్
నాకా చాలు వేస్తాము కాకపోతే అ అందరు ముందు వేయాలంటే సిగ్గు అయితధనమాట
అట్ల ఏం లేదు మీ టాలెంట్ ఉండింది కాబట్టి ఎవరిని ఏం పట్టించుకోకుండా మీ ట్యాలెంట్ ని చూపియాల్లా
అవును ఎనీఏఫ దగ్గర అయితే బాగాన్నా అంతా ఏం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేస్తుంది
హ అవునాది నిజమే ఉమ్ ఇంకేమీ మరి? మీకు కార్టూన్స్ అంటే ఇష్టమా?
మాకు ఇంకా, వస్తున్
ఇష్టమా? కార్టూన్స్ అంటే? హ, ఏది? ఎక్కువ ఇష్టం.
ఉ, అంటే అన్ని చూస్ తను, ఇస్తుందంటే
టీ వి చూస్తా డోరేమానా? హ్మ్మ్ డోరేమాన్ చూసినప్పుడల్లా. ఆ
శిన్చాన్ ఏమంత చూడడూ, తక్కువే. డోరోమాన్ ఎక్కువ చుస్తామండి.
మనకి డోరేమాన్ చూసినప్పుడల్ల అంత ఒకటి అనిపిస్తుంది కదా, మనకు కూడా ఒక డోరేమాన్ ఉంటే బాగుంటుంది అని.
అవును.
ఉమ్, బాగుంటుంది మా. కూడ చానా ఇష్టం.
ఉమ్ ఇంకా? మీరే మీకేదిష్టము?
నాకు కూడా డోరేమాన్ అంటే చానా ఇష్టం. దాని తర్వాత షిన్ఛాన్ కూడా ఇష్టం. ఇంకా డోరమాన్ మీకు తెలుసు కాబట్టి, షిన్ఛాన్ గురించి అయితే నేను చెప్తాను. షించాన్ అయితే, ఆ. ఒక ఐదేళ్ళ పిల్లాడు, చాన అతి తెలివి ఎక్కువ. చానా ప్యూర్ హార్ట్ ఇంకా, అమ్మాయిలు అంటే అమ్మాయిలు అంటే, తన వయసు వాళ్ళ గురి వాళ్ళ వెంట పడడు అనమాట. కొద్దిగప్ పెద్దగా టీనేజెస్లో, యంగ్ ఏజ్ ట్లుంటాడు చూడు? ట్వంటీ ఇయర్స్ వాళ్ళ అమ్మాయిలు, వెంట పడతాన్టాడు వాడు. ఇంకా, వాడు చాన అల్లరి వచ్చేస్తాంటాడు, ఆళ్లమ్ మ్మ, వానికి ఎప్పుడూ మొటిక్కయలు ఏస్తాన్ తుంది. ఇంగా, వాళ్ళ ఫ్రెండ్షిప్ లో కూడ మంచిగ హెల్ప్ చేస్తాడు వాడు. అలాగే చానా అతి తెలివైన పిల్లోడు. అల్లరి చేస్తాన్టాడు, ఇంకా ఒక్ ఒకసారి అయితే, ఒక ఎపిసోడ్ లో నేను అది బాలే కామెడీ ఉంటుంద అన్నమాట వాళ్ళమ్మ ఇట్లా పనుకొనింటుంది వాళ్ళమ్మకి గుండుగకుతాడు వాడు
ఉహు్
అయమ్మ చూసుకొనిస్తారు యానకాల గుండకితానా అందుకనేసి ఆ అమ్మ అట్లే బయటకి వెళ్ళిపోతుంది అందరూ నన్ను ఎందుకు విందుగా చూస్తున్నారు అని అనుకుంటే నేను అంతందంగా ఉన్నానేమో అనుకుని ఉంటుంది మల్లి ఆ మీరు షాప్కి వెళ్తే వెనకలు ఉండేదంతా కనిపిస్తుంది కదా అప్పుడు అది చూస్తే షాక్ లో ఉండి పోయి వీడన్ని తప్పని చేస్త వాడు అనేసి బలే కొట్టి కొట్టి ఇస్తునడు చక్కటి కొట్టి కేసిల్ వాల అమ్మా మ్మ్ బావుందా
అలాంటి అంత కామెడి బాగుంటాయి చూడచు
అవును
తన అందులో తన సిస్టర్ నేమ్ ఏంటి
హిమవరి
కజాము
ఆ
కాజైన
ఆ సజామా మజా నేను ఇచ్చాను పోచ్చాన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఫుల్ టోటల్ నీనిచ్చన్ అ నేను జాను వాళ్ళంతా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంత అందరు కలిసి బయటికి పోతారు ఎంజాయ్ చేస్తారు అసలు వాళ్ళ ఒక టీమ్ అని ఉంటుంది కాసు కబీ డిఫెన్సివ్ ఫోర్స్ అని అంటే వాళు ఊరికే ఇంకా చిన్న పిల్లలన్నించి ఏదో ఒకటి టీమ్ అట్లా పెట్టి కని మేము అంత కాపాడుతాం అని చెప్తూకుంటుంటారు కదా అట్లా వాళ్ళు కూడా అట్లా ఏదో ఒకటి చేస్ వస్తూనే ఉంటారు మ్
ఇకా మీరు హాట్స్టార్ లో ఇప్పుడు అంటే కొన్ని స్టోరీస్ ఉంటాయి కదా పట్లూన్స్ ఆ నేను ఒకటి చూసారనమాట ది లాస్ట్ డ్రాగన్ అని చెప్పేసి
దా లాస్ట్ డ్రాగన్ హా
ఆ అదే అనుకుంటా అది కూడా చాలా బాగుంటది అ అదేమంటే డ్రాగిన్స్ అనమాట
అవునా
లో ఆ డ్రాగన్స్ అనేది ఓస్ అంటే బాగా ఎగురుకుంటూ తిరుగుతా ఉంటే వర్షం పడడం, తర్వాత వాళ్ళ వాళ్ళది అంతా అంటే పవర్స్ ఉన్నాయ అనమాట ఆ డ్రాగన్స్ కి
ఆ
అలా పవర్స్ తో ఒకటి డైమండ్ తయారు చేశారనమాట, అన్ని పవర్స్ తో కలిపి వాల వాల్లదనికి ఒక వైరస్ వస్తది అంటే లాక్ చేసడు లా బ
ఆ
వైరస్ ఉంటది అదేమే పోదదని అంటే ఒక అంటే అ అది అలా రావడం వల్ల ఇంకా తన ఆ అదే తన ఊరిని కాపాడుకోడానికి ఆ డ్రాగన్స్ అనేవి దాన్ని యూజస్ చేస్ సర మాటా అంటే అవి అం అంటే ఒకటిక్కటి అంటే స్ట్రక్ అయిపోయి శిల్పల్లాగా అయిపోతా ఉంటారు మనుషులు ఆ అప్పుడే అవి ఏం చేస్త యి దాన్ని దాని నుంచి పోగొట్టాలి అనేసి అవి పవర్స్ అంతా ఉపయోగించి ఒక అనేసి అవి పవర్ అంత ఉపయోగించి ఒక డైమండ్ ని తయారు చేసాయి అది ఎవరి దగ్గర ఉంటే అక్కడికి ఆ వైరస్ అనేది రాదనమాట
అవును
అది అదికి ను మన్న దగ్గర లేనప్పుడు ఆ వైరస్ పక్కా వస్తుంది అదే వచ్చిందవాత ఒక్కరు అందరుూ శిల్పలా లాగా అట్లా ఊ మొత్తం స్కూల్ మొత్తం అందరూ అలా చే అ మారిపోయింటారు ఆ వా అద ఎంతా ఒొక్కరు డీల్ చే డీల్ చేస్తుంటార అనమాట అది చేసి వాళ్ళ వల్ల డాడీ వాళ్ళ డాడీ ఉండరు అమ్మాయి అనేది అంటే నేను ఏదో ఒకటి సాధించాలా అనేసి ట్రై చేస్తా ఉంటుంద అనమాట ఇంకా ఆమె కూడా మా డాడీ ఇలాగా నేను ఇలా ఒక మంచి పొజిషన్ లో ఉండాల కాపాడాలా ఉ అందరూ కదా అలా ట్రై చేస్తుంది అకప్పుడు అ ఒకసారి అంటే వాళ్ళు వాళ్ళ దేశాలు అనేది కంట్రీస్ అంటే ఉంటాయి కదా విలేజెస్ ఒక ఫోర్ ఫైవ్ ఫైబి జాశానేవి విడిపోతాయ అన్నమాట
మ్
విడిపోయినప్పుడు అది దాన్ని అది ఏమైతుంది ఆ డైమండ్ అనేది ముక్కలు ముక్కలు చేసే
ముక్కల్ని ఇప్పుడుేస్తుందా
అంటే ముక్కలు ముక్కలు చే అంటే పగిలిపోతుంది అనమాట
కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఆ ఓ ఆ ఒక ఫోర్ క ఫోర్ విలేజెస్ వాళ్ళు పంచు అంటే తీసుకుంటారు అనమాట చికినీది అంట ఎంత తొరుగితే అంత తీసు రు వెళ్తారు అప్పుడే ఏమ బతుంది దానికి ఎప్పుడు అంత పవర్ ఉండదు కదా కొద్దిగాే పవర్ ఉండది
ఉ
అందువల్ల వైరస్ సోపుతా ఉంటు చోస్తా ఉంటుంది
ఆ
తను తను ఏమండది మన ఆ ము అందులాగానే మన విలేజెస్ అన్ని కలిసి ఉండాల అనేసి తను ఆలోచి వస్తునమాట అలా ఆలో అంటే పెద్దది అ పెద్దది ఉంటది కదా కొద్దిగా ఎక్కువ ఉన్నది మీ ఇన్న దగ్గర ఉంటది
ఆ
అలా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంతా అంటే ఒక మీటింగ్ పెట్టేసి ఇలా ఉంటే మనకు లాస్ అవుతది మనం అందరం ముందులాగే కలిసి ఉందాము అని అలాని భోజనాలు పిలిచి మీటింగ్ పెడతారు అనమాట అంటే అక్కడ ఎవరిన అమ్మడానికి ఉండదు కదా
ఆ ఆ
చిన్న పాప కదా నమ్మేస్తది నమ్మేసి మళ్లీ ఇలా చెయ్ తము తనకి డ్రాగన్స్ అంటే ఇష్టం అనమాట చేద్దాం అనేసి పెద్ద పెద్ద పెద్ద డైమండ్ దాస్పేట ఉంటారు కదా వీళ్లు అక్కడికి పిలిచికెళ్తే అనమాట తను ఏం చేస్తుంది ఇంకా వాళ్ళ స్వార్థం చూసుకుంటారు కాబట్టి తన్ని ఫైట్ చేస్తది అనమాట అంటే మంచిదానిలాగా నటించ వచ్చి తర ఆ డైమండ్ ని తీసుకెళ్తుది
అవునే
ఆ ఇంకప్పుటి నుంచి అది ఏమైపోతుది మొత్తం అందరూ శిల్పాల లాగా తయారైపోతారు వాళ్ళ ఊర్లో వాళ్ళు మిగతా మూడు ఊరు ఉంటాయి కదా హ్మ్మ్ ఆమె ఆమె ఒక్కటే వాళ్ళ డాడీ ఆమెని తోసేస్తాడనమాట నువ్వెళ్ళు నువ్వు మరి దాన్ని క్రియేట్ చేయి ఏ అంటే అదంతా విధి కీ ప్రతి ఒక్కల దగ్గరరించి కనెక్ట్ చేసి అంటే నార్మల్ ఫస్ట్ో ఎలా ఉంటదో అలా అప్పుడు తనకి డ్రాగన్ రిలిప్ చేస్తది అనమాట
ఆ
తర్వాత నెక్స్ట్ ఇంకా అందరితో ఫైట్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మళ్ళీ అంతా ఓ మళ్ళీ ఒక డైమండ్ లాగా తయారయిపోయ తయారయిపోతుది అప్పుడు డ్రాగిన్స్ కూడా మరీ పుడతాయ అన్నమాట హ్మ్మ్ హ్మ్మ్ సరే హ్మ్మ్ బాయ్ అమ్మ హ్మ్మ్